ఆ అదేనండి క్లాసెస్ ఉన్నాయి హలో వినిపిస్త వుందా
ఆ వినిపిస్తుంది బ్రో మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఆ పర్వాలేదు కొంచెం ఫ్రీనే పది నిమిషాలు అ ట చదువుకుంటా ఉండు వచ్చేస్తాను ఫస్ట్ ట అంటే నేను కాఫిల్ టీలు తాగాను మామూలుగా ఈ రోజు ఇక దాసి కదా అవి మాకు క్క జ్యూస్ చేస్తా ఉంది
ఆహో ఆ
జూస్ా ది కాబట్టి చెయ్యక్క అనీ చెప్పేసి అది ఇ ఉంట చూడు దోసకాయ మస్ లాగు ఉంటాది చూడు ఆ జ్యూస్ దాంట్లో షుగర్ లేకుండా చెయి అని చెప్పినను మిల్క్ వేసి
ఆా ఓకే
ఆ మిల్క్ వేసి అది ఓన్లీ గింజలు తీసేసి ఆ
అంటే సమ్మర్ కి బాగుంటుంది
ఆ ఆ ఆ ఆ అందుకే సమ్మెర్ బాగుంటుంది షుగర్ వేయి చెప్పను ఎందుకంటే కాఫ్ కోల్డ్ ఉంది
ఆహా ఓకే
అందుకని షుగర్ లేకుండా అవి ఇవి అని చెప్పినను మాకు ఓన్లీ మిల్క్ ఆ ఫ్రూట్ మాత్ర మాత్రమే ఇంకేమి ఉండదు గుజ్జ గుజ్జ వరకే తీసేసి చేసు కో మన్నాను ఆ ఆ ఇంకా అంత తర్వాత ఈ రోజు ఎకాదసి కాబట్టి టి అంటే ఈ రోజు ఇక్కడేం తీసుకోలేదు అన్నమాట అక్కనే ఫ్రూట్స్ మిల్క్ ఓన్లీ వెజిటె వె వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిల్క్ మాత్రం తీసుకోవచ్చు
ఆహా ఇవ్వాళ ఫుడ్ మొత్తం చేస్తారా
ఆ అంతే ఈరోజంతా ఫుడ్ ఏమి ఉండదు ఒకవేళ తీసుకోవాలంటే కినోవా అనేసి ఒక చిన్న మిల్లిట్స్ లాగా ఉంటుందన్నమాట కినోవా అది చాలా కాస్టలీ అది ఆ కినో ఆ అది తీసుకోవచ్చు ఆహహా కినోవా ఫ్రూట్ కాదు అది ఇది ఇప్పుడు మీకు ఇవి ఉంటాయి చూడండి అరికెలు అరి మిల్లెట్స్ ఉంటాయి మిల్లెట్స్ చిరు చిరుధాన్యాలు అంటారు కదా మిల్లిట్స్ అంట చూడండి అవి ఆ ఆ మిల్లెట్స్ లాగే రాగులు జావా అలాంటి చిన్న మిల్లెట్స్ లాగే అది ఒక కినోవా ఆనేది వన్ టైప్ ఆఫ్ మిల్లెట్ అనమాట చిరుధాన్యం అది చాలా కాస్ట్ లీ దాను ఉప్మాలాగ చేసుకుని చాలా బాగుంటుంది ఈ రోజు టెంపుల్ కూడా అదే పెట్టిన్నాడు చాలా బాగుంది
ఓ ఏ టెంపుల్ కి ఎళ్ళారు
ఇక్కడ కృష్ణ టెంపుల్ లో తిరుపతి అక్కడ ఉంది కదా అలిపిరి దగ్గర
ఆహా ఆ ఆ ఒకే ఒకే
ఆ సో దాని ద్వారా అలా ఆ దర్శనం బాగా అయింది మే ప్పులోని కూర్చొని జపం చేసుకుంటా ఉండిపోయినాను ఈ రోజు
ఓ మీ డైలీ డైలీ టెంపుల్ కి వెళ్తారా మీరు ఇవాళ ఏకాదశి అని మాత్రమే వెళ్లారా
ఈ ఏకాదశి ప్లస్ హాలిడే కాబట్టి ఒకవేళ ఆ రోజు హాలిడే కాకపోతే ఆ ఈవనింగ్ వెళ్తాను ఈ రోజు హాలిడే కాబట్టి మార్నింగ్ వెళ్ళాను హలో ఉ కాబట్టి
మాటా
ఆ భక్తుడు అని పేరు చెప్పుకోలేను కానీ ఏదో ట్రై చేస్తాంన్నాను ఎంతో కొంచెం ప్రయత్నం చేయాలి కదా అనేసి భక్తుడని చెప్పుకోకూడదు అర్హత నాకు లేదు కానీ మన మన ప్రయత్నం మనం చేయాలనమాట అంటే ఏదో కొంచెం ఫాలో అవ్వాలి మన కృష్ణడికి దగ్గర అవ్వాలి ఎందుకంటే అక్కడ ఫాలో అయ్యాల అంటే ఈ రోజు చూసినా నువ్ చాలా వరకు చాలా వరకు కూడా చాలా మంచి మనసుండే వాళ్ళు ఉంటారు అనమాట అక్కడ చాలా వాళ్ళకి అద కాకుండా డబ్బులు కూడా చాలా ఉంటాయి ఆ డబ్బులు బాగా వాళ్ళు కనీసము మీరు నమ్మరు కాని చీమకు కూడా హాని చేయరునమాట వాళ్ళు చీమనుకూడా కతకు తొకురు అంతెందుకు మస్టో మనకు చంపేస్తాం కదా దోమని కానీ వాళ్లు చంపరు ఆ ఆ ద ఆ ఆ దోమలు మనలు కొట్టుకుంటే దోమతర వేసుకుని మరి పడుకునే అంత మంచి దయా హృదయాలు అనమాట వాళ్ళు అంటే బాగా ఫాలో అవుతారులే కొందరు
ఆహా ఓకే
దయాగుణం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి
అంటే ఓన్లీ అక్కడ ఇస్కాన్ ఇంట్లో పని చేసే వాళ్ళు మాత్రమేనా లేక
పని చేసే వాళ్ళు కాదు ఇస్కా ఆహా అలా కాదు ఇస్కాన్ అనేది ఏంటంటే అంటే ఒక ఆర్గనైజేషన్ లాగ అనమాట ఇస్కాన్ అనేేరు అక్కడ టెంపుల్ ఉంటాయి కృష్ణ ఫాలోవర్స్ యాక్చువల్లీ ఇది మామూలుగా ఎవరైతే ఇస్కానీ స్థాపించినారో వాళ్ళు మనకి టెంపుల్స్ ఉన్నాయనమాట ఇక్కడక్కడ ఉన్నయి తృప్తి లో కూడా ఉంది కాట్టి ఆహా మనం ఎవ్వరైనా ఫాలో అవచ్చు ఇ్రెస్పెక్ట్వ్ ఆఫ్ రిలీజన్ కస్ట్ ఎవరీ బడీ కెన్ ఫాలో మనం ఎవ్వరైనా ఫాలో అవ్వచ్చు కృష్ణ ఆ ఆ ఎవరైనా సేవ చేసుకోవచ్చు అక్కడ టెంపు లో ఉండే వాళ్ళు కరెక్ట్ గా ఫాలో అవుతారని ఐఎస్ ఎగ్జాక్ట్లీ కులము మతము ఇంకా ఆ మన ఏదైనా జెండర్ మాకు ఈ ఎవరైనా సరే బాయ్స్అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ఫాలో అవచ్చు ముసలోళ్లయిన చిన్నపిల్లలయినా ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ రిలీజన్ జెండర్ ఆ ఇంకా ఎంటరండి రిచ్ పూర్ అది ఏం ఉండదు ఈవెన్ చాలా పూర్ గా ఉండేవాళ్ళు అందరు ఈక్వల్ చలో పూర్గ చాలా పూర్గ ఉండే వాళ్ళు ఉన్నారు. చాలా రిచ్ గా ఉండే వాళ్ళు ఉన్నారు ఆ దాని తర్వాత చాలా ఎ కులం అంటాం అనుకోండి మన మన జస్ట్ మన ఎక్కువ కులంమైన ఉన్నారు తక్కువ కులంమైన ఉన్నారు హిందూ అంటే క్యాస్ట్తో సంబంధం లేదు రిలీజిన్స్ సంబంధం లేదు మతము కులము ఏమి ఉండదు అక్కడ జాతి ఆ ప్లేస్ ఏ ప్రదేశం నుంచి వచ్చినవేస ఆ ఆయన తన్నిలందరూ మీకు ఒకడు తెలుసా ఇప్పుడు మన మన దేశంలోకొంటే వేరే దేశంలో ఉండే వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఆ యొక్క కృష్ణుడ్ని ఇస్కాన్ ఫాలో అయ్యే వాళ్ళూ, మన వాళ్ళ కంటే ఏరే మీరు అబ్జర్వ్ చేయండి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. బయట దేశస్తులు మన దేశానికి ఒచ్ చ్చీ సెటిల్ అయిపోయేసి, అ యొక్క కృష్ణుడీనీ ఫాలో అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయనమాట. మనవాళ్ళు చూస్తే కనీసం దగ్గరుండే టెంప్ పుల్ కెల్లరూ. మీకు చెప్తున్నానూ. ఆడ ఆమ్ ఆ వెంకటేశ్వర స్వామి అయ్యయో అదే లేదు వెంకటేశ్వర స్వామీ నీ ఎన్కేసేస్ తం. నమ్ముతూ ఒక ఆయన ఒక ఆయన ఆయన నమ్మకం పెట్టి ఒకా కంపెనీ స్టార్ట్ చేశారంట. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి చాలా లాభాల్ వచ్ చ్చినాయీ. అందులో ఒక పది శాతమే ఇచ్చినారంట డొనేషన్, ఆ పది శాతం ఎంతంటే నూట అరవై ఏడు కోట్లు.
ఎవరికి డొనే ఎవరికి డొనేషను.
బాలాజీకి ఆ లార్డ్ బాలాజీకి ఇచ్చినారు అనమాట. ఒక ఆయన, ఆయన ఆయన పేరు రివీల్ చేయలేదు. ఆ అదీ పది శాతం. అది మీకు చద్ చంద్రబాబు నాయుడు కూడ చెప్పే ఉంటారు. ఆ అంటే ఒక న్యూస్ లో వచ్చిందదీ. ఒక ఆయనా వెంకట్వర స్వామినీ, వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ ఒక కంపెనీ పెట్టీ, వెంకటేశ్వర స్వామిని నీ మీద నమ్మకంతో, ఆ ఒక కంపెనీ పెడుతున్నాని మీరే దాన్ని బాగా జాగ్రత్తగా ఫ్రాఫిట్స్ ఆర్ లాభాలు రావాలని కోరుకుంటాడు అనమాట. కోరుకునిన్ తర్వాత ఆయన ఖచ్ తంగా లాభాలు వస్తాయ్ ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ చెడిపోరు కాబట్టి. మొత్తంగా లాభాలు వచ్ నయ్. అందులో ఒక టెన్ పర్సెంట్ అంతే కరెక్ట్ గా గుర్తులేదూ నాక్ ఎగ్జాక్ట్ పాయింట్సు. సో ఒక ఆయన్ దాంట్లో కొంత్ త లాభమూ ఆయన డొనేట్ చేసాడూ. డొనేట్ చేసిన ఆయనా చంద్ర నాయుడు గారికి చెపుతూ నా పేరు ఎక్కడ రివీల్ చెయ్యకండి దయచేసి అని చెప్పినాడ్ అన్నమాట. సో ఎవరైతే డొనేట్ చేస్తున్నారో ఆయన పేరు గూడా ఎవరికి తెలీదు. చెప్పరన్నమాట అది అన్నీ సీక్రెట్సు. సో అలాగ్ అది అని అది మన వాళ్ళ బయట వాళ్ళ అనేది కూడా తెలీదు
హూ
అంత ఫెయిట్ ఉంది అనమాట మన తిరుపతి ఎక్కడో ఉండోళ్ళు ఫ్లైట్ వేసుకొని వచ్చి తిరుపతిని ఆయన స్వామివారి దర్శన్
అంటే ఇక్కడ భక్తి కన్నా నమ్మకం ఇంపార్టెంట్
భక్తి అంటే నమ్మకమే కదా
ఆ అంటే అది టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా నమ్మడం
నమ్మకం ఆ ఫెయిత్ ఫెయిత్ ఉండాలి ఎపుడో ఉ ఇప్పుడు భక్తి అంటే కష్టం ఓకే ఓకే భక్తి అనేది ఒక ఇది అనుకోండి దానికి మీరు అన్నట్టు నమ్మక్ ఉండాలి ఫస్ట్ ఫెతూ ఉండాలి ఆయన మనల్ని కాపాడుతాడనేసి
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి నా దేవుడు అంటే అంతగా భక్తి లేదు కానీ నమ్ముతు అంతా నాయి నే
నమ్మితే బ భక్తి ఉంటేనే నమ్మ గలుగుతాము ఓ భక్ భక్తి లేకపోతే నమ్మలే కు
భక్తి అంటే పూజలు జేయాలి నిరంతరం నిరంతరం పూజలు అట్లా అట్లా అంటారు కానీ నాకు అట్లా ఏం లేదు టెం భక్ అంటే టెంపుల్స్ కి వెళ్లాలి పూజలు చేయాలి అలా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బాధలో ఉండేటప్పుడు అట్లా అంతా అంటా అంటారు కదా నాకు ఎప్పుడూ ఏ అట్లా అనిపించలేదు అది గాని నమ్ముతాను ఆయన్ని సంతోషంగా ఉన్నా కష్టంలో ఉన్నా ఎప్పుడున్నా మంచిగా ఉన్నా చెప్ చెడ్డుగా ఉన్నా నమ్మక్ ఈ రోజు మనం ఇలా ఉన్నామన్ అంటే రీజన్ ఆయనే ఆయనను ఏదైనా కానివ్వండి మన్ తెనా కానివ్వండి చెడైనా కానీ నమ్మడం అది నా వైపు నుంచి నేను అనుకునేదన్నమాట ఊ ఊ
ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మన ఇంట్లోకి ఒక వ్యక్తి చ్చినాడు అనుకోండి ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మన ఆ చాల రెస్పెక్ట్బుల్గా చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన ఇప్పుడు మన నాన్నగారు ఉన్నారు మన ఇంలో మన చిన్నప్పుడు చూసుకుకు మ్యారేజ్ అయింది ఇప్పుడు కే అంతకు ముందు మన ఇంట్లో మన అమ్మ నాన్న అమ్మా నాన్న మన అన్నలు దమ్ములు ఉంటారు మనం ఉంటాము ఇప్పుడు మనకి ఎవరైనా వచ్చారనుకోండి ఫస్ట్ ఫస్ట్ రాగానే వాళ్ళు ఎవరికి రెస్పెక్ట్ పటిస్తారు బేసిక్ గా ఆ ఇంట్లో ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళకి ఫస్ట్ రెస్ప పట్ట సర నాన్నగారికి ఇస్తారు ఫస్ట్ అంతేనా సో అలాగేనే అమ్మ తక్కువని కాదు కదా కాదు అమ్మ తక్కువ అని కాదు కష్టటి కానీ రాగానే యజమాని ఎవరైనా ఫస్ట్ ఎవరైనా అది మగవాళ పరి చెప్తారు ఎందుకంటే అంటే మనం జస్ట్ బయట అలా ఉంటుందన్నమాట సమాజంలో ఎందుకంటే ఆ ఆఫ్ ది హోమ్ కరెక్ట్ వెరీ గుడ్ చాలాగ అనమాట అలాగే ఇప్పుడు మనకు మ మన ఇల్లు కట్టుకున్నాం అనుకోండి ఫస్ట్ మనము ఆస్ స్పెషల్ ప్లేస్ ఒక దగ్గర ఉంటుందిన్నమాట అదింటి టెంపుల్లాగా మన ఇంటికి పూజగా అది ఉంటుంది ఆ పూజగాది ఉంటదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిక్ గా ఒక భక్తులు అన్నా ఆ భక్తి నాకు లేదంటారు చూడు భక్తి నీకు ఉందని నేను నిరూపిస్తాను ఇప్పుడు ఓకేనా ఆ అదే అదే చెప్తాను ఇ మనము ఆ పూజగాది ఉంది కదా మనం ఫస్ట్ బేసిక్గాం మీకుందు లేతే తెలీదు బస్ట్ ఇలాగ ఉంటున్నాన్నారు మైండ్ మనకి ఏదైనాప్ప ఆ ఫెస్టివల్ వచ్చింది అనుకోండి ఉడిన తర ఫస్ట్ ఎవరి పెడతాము ఫెస్టివల్ వచ్చినప్పు అప్పుడు అలాదప్పు ఆ పూజ గదులయితే కిళ్ళలి ఆయన స్వామి వారికి పెడతాం ఫస్ట్ అంటే ఏంటి మనం ఆయన గుర్తు ర్ష్ణ స్వామి ఇది మీ నుంచి వచ్చింది మాకు మీ యొక్క ఆ ఆశ
అది అది భక్తితో కాదు నమ్ముతున్నాం మేము ఈ రోజు ఇలా ఉన్నా అంటే మీరు ఉన్న దాని వల్లనే కదా అని చెప్పి అలా ఫస్ట్ తనకి తనకి పెట్టేసి ఆ తర్వాత మేము అనేది స్వీకరిస్తాము
ఉ సర సరే జస్ట్ చెప్తున్నాను మామూలుగా అయితే ఫస్ట్ నట్ మనము ఆయనకి ఎవరైతే మనం మన ఇల్లు కట్టింది కూడా ఇదంతా కూడా ఆయన కోసమే అన్నట్టు అనమాట ఆయన దాంట్లో ఆయన పర్మిషన్ త మనం ఇక్కడ నివసిస్తున్నామని అది ఆ మీనింగ్ తో రావాలన్నమాట అంటే ఏంటంటే వానర్ దానికి కాదు ఆయన స్వామి వారు వాళ్ళరు సో ఆయన పర్మిషన్ తో ఆయన బ్లెసింగ్స్ మనం అక్కడ ఉంటున్నాము సిమిలర్లీ మనం ఏదైతే సంపాదిస్తున్నా అదంతా కూడా ఆయనకి సంబంధించింది ఆయన బ్లెస్సింగ్స్ తో మనం ఆయన చూపించమ అంటే ఆయనకి జస్ట్ పర్మిషన్ తీసుకుొని అన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం అనమాట అప్పుడు ఏమవుతుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి పాపం అనేది ఉండదు మన సంప యాక్చువలీ మీకు తెలుస తెలిదుో ప్రతి సంపాదించిన డబ్బులకి దాంట్ పాపం అనేది యాట ఉంటది అంటే ఎంతో కొంత రూపంలో పాపం అనేది ఉంటంది ఆ పాపం కూడా కంప్లీట్ గా రిమూవ్ అవ్వాలంటే ఫస్ట్ మనమ స్వామి వారికి పెడతాం అంటే చూపిస్తాం ఒకరు ఉన్నారంట ఆమె ఈ ఫర్ ఎగ్జాంల్ ఒకడ్రెస్ వేసుకోవాలంట ఫస్ట్ ఆ డ్రెస్ ను వెళ్లి ఆయన చూపించి